బాగున్నారా హా బాగున ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే ఒక ఆన్మీ చూస్తా అంటి
అవున యానిమేషన్ బాగా చూస్తారా మీరు
ఆ బాగా చూస్తా అన్నమాట
ఆ లీవ్ ఇట్ నేనేం చూడను ఎప్పుడైనా ఒకసారి మూవీస్ చూస్తాను అంతే
అవునా
ఆ ఉమ్
సరే ఆ చూస్తాను
ఏ మూవీస్ ఎక్కువ ఇష్టపడతారు
నాకొచ్చేసి వేవ్ ఇదంటే అది చార్మి త్రిబుల్ సెవెన్ అది మూవీ ఉంది కదా చూసావా
ఆ చూసాను
అదే కుక్కది స్టోరి
ఆ చూశాను చూశాను
అదైతే భలే ఎమోషనల్ కదా లాస్ట్ బలే ఏడుపు వచ్చేస్తది
హరర్ మూవీస్ చూడరా
హారర్ మూవీసా ఆ చూస్తా హర్రర్ మూవీస్
భయం వెయ్యదా అంటి
భయమా అంటే వేస్తుంది కొద్దిగా అట్లే ఇంకా భయం వేసినప్పుడు అప్పుడు ఏం చేస్తా అంటే బియా అయిన వెంటనే వేరే ఛానల్ పెట్టేస్తాను బొమ్మలు ఛానల్
ఆ
ఇంగ మళ్ళీ అది కొద్దిగా ధైర్యం వస్తుంది కదా మళ్ళీ ఇంక క సన్ మనకట్లే
హ్మ్
ఇప్పుడు మన తెలుగులో ఫేమస్ రాఘవ లారెన్స్ ఉంటాడు కదా
ఉమ్
ఐప అన్ని బావుంటాయి మూవీస్ దయ్యం ఎక్కువ తీస్తుంట కదా
బావుంటాయి ఫ్రెండ్స్తో కలిసి కు నేను చూస్తే నేను కామెడీ మూవీస్ బాగా చూస్తాను
కామెడీ మూవీసా
హ్మ్ హర్రర్ మూవీస్ ఇంగా ఫె ఫ్రెండ్స్తో కలిసి చూసేది
అవునండి
ఉమ్ ఏం చేస్తున్నారు తిన్నారా
ఆ తిన్నా అదే దోస తిన్నం
అవున
ఉమ్
కాలేజ్ లేదా
ఆహా కాలేజ్ లేదు ఇంక అందుకే ఈడే ఉండి కే అన్ నువ్వన్
ప్లేసెస్ రిప్ అవుతున్నారా
ఏంటి అది ఏమో అప్పుడే అన్నారు వినపడలేదు
ఉమ్ మీ మీ కాలేజ్ లో బాగా వస్తున్నాయా ప్లేస్మెంట్స్
మాకా వత్తన్నయ్ తక్కువే అని చెప్పారన్నమాట మ్ వస్తన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ప్లేస్ కావడాన్ హార్డ్వేర్వి తక్కువ అని చెప్పారు
ఆ
ఇంకా ఒకవేళ అలాంటి కంపెనీస్ వచ్చినా ఒక ఐదుగురిని బాగా చదివే వాళ్ళని ప్లేస్ చేస్తారంట
అవునా
ఇంగా ఇప్పుడు అయి కాలేజ్ అయి పోయే లోపల ఏదో ఒకటి నామ్న సీ ఇంక నేను సాఫ్ట్వేర్ సైడే చూస్తున్న
అవున బాగా ప్రిపేర్ అయితున్నారా మరి
అవుతున్నా ఏదో అలా రోజు రోజు కొద్ది కొద్దిగా
అంతేనండి కొంచెం ఆన్నా హెల్ప్ అవుతది
ఆ ఏమండి చాల భయం ఎస్తాంది ఏందిర
అ ఆప్టిట్యూడ్ అవి
ఆప్టిట్యూడ్ అవన్నీ వచ్చేసి మాములుగా అవి సీనియర్స్ తో అడిగింటే గిన అవి ఎంత చదివినా కూడా మనం ఆ అక్కడ చానా కన్ఫ్యూజన్ అయిపోతాం కదా అందుకు అవి చదివి
ఊహు వెళ్ళిపోతుంది మా నుంచి ఏ మాంటాడు అనేసి
అవును అక్కడ ఇది ఇంకా చనా ఏంటి ఏంటివో ఇస్తారు కదా వాళ్లు చేసి మామూలుగా ఫోన్ లో స్క్రీన్ చాట్ చేసి ఆన్సర్స్ పెట్టారంట
ఊ
అదే ఇట్లా మామూలుగా స్క్రీన్ కి కనపడుకోకుండా
అదా
ఇంగ అట్లే మేలనేసి మెయిన్ మనకి టెక్నికల్ రౌండ్ కి అదిస్తారు కదా కోడ్
ఆవును
అది నేను అలాగే ఇప్పుడు ఏదైతే లాంగ్వేజ్ నేర్చుకుంటామో దాని బేసిక్ సు చదివితే మేలని
ఆ
ఉ
ఇంతోనే
కదా
అంతేలేండి
ఇంకా నువ్వేమ్ చేస్తున్నావ్ మరి
మాకు కాలేజ్ లో ప్లేస్మెంట్స్ తక్కువే వచ్చేది నేను జావా ట్రై చేద్దామని ప్రాక్ టీష్ చేస్తున్న
అవునా ఆయస్తుందా బాగా
ఇంకా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశాను అంతగా రాదు కూడింగు జస్ట్ ట్రై అవర్ లేవల్ బెస్ట్ అనేసి నె స్టార్ట్ చేసా అట్లా
అంతేలే ప్రాక్టిస్ మేక్స్ యూ మన్ పర్ఫెక్ట్ అన్నట్లా.
ఊ ఇంకా జావ కష్టం అంటుంటారు కదా కానీ ఇంకా కొంచెం అట్లా ప్చ్ ప్రా ప్రాక్టీస్ చేస్తే ఈజీ అయిపోతది
మోను ప్రాక్టీస్ చేసే కొద్ది ఈజి అయిపోతుంది
ఊ అంటే కొంచెం లాజికల్ మైండ్ సెట్ ఉండల్లా కోడ్ లాజిక్ ని అర్థం చేసుకుని ఊ
నిజమే ఆ మైండ్ సెట్ నాకు అసలు లేనే లేదు
ఊ నాకు లేదు కానీ ట్రై చెయాలంతె కొంచెం
అవును
ఊ ఎక్కడికి వెళ్ళలేదా బయిటికి
బయిటికి నిన్న పోయింటిమి ఊరికే అట్లా సాయంత్రం బోర్ కొడతందనేసి
ఊ వర్షం పడలేద అని
ఆహ పల్లేదు ఇంకాా ఏం పల్లేదు ఆ పడింది పడింది ఉకే లైట్టుగా సాయంత్రం పడింది నేను అప్పుడప్పుడే బట్లు ఆరెసింటి యాడ తడిసిపోతాయో అనుకొనింటి ఇంకేంటి యాక్చువల్ ఐడియానే
ఉమ్మ్ మొన్నే రెయిన్ బో వచ్చింది కదా
ఆ రెయిన్ బో కూడా అచ్చింది
ఉమ్
రెయిన్బోని ఇంకో రకంగా కూడా అంటారు ఏదో చెప్పు
ఏమంటారు తెలుగులోనా కలర్సా క కలర్సా ఆ వెయిట్ చేయాలి తెలుగులో ఇంద్రధనస్సు అంటారు
అవును ఏడు రంగులు ఉంటాయ్
ఆ ఒక్కో రంగు ఒక దాన్ని ఇండికేట్ చేస్తది కదా
ఉమ్మ్
ఉమ్ సంతోషము దుఃఖము
అవున్లే అవి ఎలా ఫామ్ అవుతాయో నీకు తెలుసా
ఆహా తెలీదు నీకేమైనా తెలుసా
ఆ అదేలా అంటే గిన ఇప్పుడు వర్షం కొద్దిగా వస్తాంటుంది అలాగే సన్ లైట్ కూడా వస్తుంది కదా
ఆ
అది ఇట్లా సూర్యకాంతి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అవి ఇట్లా కలర్స్ వస్తాయి అనమాట ఎప్పుడైనా చూడు రెయిన్బో వస్తన్నప్పుడు ఎండ కూడా వ స్తుంది వాన కూడా వస్తుంది
అది అబ్జర్వ్ చేసా
అవును మాములుగా ఇప్పుడు ఏదైనా మనము నీళ్ళలో ఇట్లా ఆ ఆడుకుంటాంటం కదా యా ఎప్పుడైనా వాటర్ బబుల్స్ వచ్చినప్పుడు అవి ఇట్లా ఎండ కదిలి ఊరికే అట్లా కొన్ని కలర్స్ కనపడిస్తాయి కదా
ఆ
ఉమ్మ్ అది రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల అలా వస్తుందంట
ఉమ్మ్
ఉమ్మ్ ఇంకేం మరి ఏం వంట తిన్నావు
తిన్న అన్నా
అవునా
ఉమ్
ట వస్తుందా నీకు
ఆ
వంటసుందా
ఏవో కొన్ని కొన్ని వస్తాయి అం
అంతేలే మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది
మీరు మంచి కుక్ అని విన్నాను నిజమేనా
ఆహా అట్లేం లేదు గాని ఏదో చిన్న చిన్నవి ఎగ్ రైస్ ఫ్రైడ్ రైస్ సమోసా అలాంటివి చేస్తాను అంతే మ్యాగీలు అవన్నీ
ఉ
వేరేటివి నేర్చుకోవచ్చులే ఇంకా టైం ఉందిలే అనేసి వంట అంత సేపు ఊరికే కొద్దిసేపట్లా ఆ సెల్ ఫోన్లు ఇప్పుడు యూట్యూబ్ లో చూసి నేర్చేసుకోవచ్చు కదా
అంతే
హ్మ్
న్యూ టెక్నోలజీ బాగా పెరిగిపోయింది కదా
అవును అండి నిజమే అసలు ఏదీ ఉనా కూడా ఫోన్ ఫోన్ ఫోన్
ఇది కావాలన్నా విత్ ఇన్ మినిట్స్ లోనే ఆన్సర్స్ వస్తున్నాయి చాట్జీపీటీ ఎక్కువ అయిపోయింది కాద ఇప్పుడు యూసేజ్
అవును చాట్జీపీటీ ఎటువంటి ఆన్సర్ అయినా కూడా ఇచ్చేస్తాంది
మనం ఏమైన్నా ఐటెమ్స్ అట్లా ఫోటో తీసి పెట్టినా అది ఒక రెసిపీ సజెస్ట్ చేయమన్నా అది రెసిపీ సజెస్ట్ చేసేస్తుంది
అవును కరెక్టే
అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ
అవును అసలు
కానీ మనం వాడేదాన్ని బట్టి ఉంటది
నిజమ అన్ని కూడా ఉపయోగమే కానీ అట్లే అవి నాశనం కదండి అవిక్కూడా
అంటే ఏదైనా వాడే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది
అవునండి నిజమే ఇంకేం మరి
హ్మ్ ఇంకా చెప్పాలీ సరే ఉండనా
ఆ సరే బాయ్
హ్మ్